నమస్తే ఈ రోజు టాపిక్ ఏంటి
ఈరోజు టాపిక్ వచ్చేసి ఫుడ్
ఓకే ఏం ఫుడ్ అంటే ఇష్టం మీకు
నాక్ బయట స్వీట్ ఫుడ్ అంటే ఇ ట్టమండి నీకు
అవునా నాకు హాట్ అంటే ఇష్టం స్వీట్ ఎక్కువ తినను
అవునా నాకు స్వీట్స్ అయిన చాలా ఇష్టం అండి నాకు స్వీట్స్ అయినా చాలా ఇష్టం
ఓకే ఏ స్వీట్స్ అండి
నాకు ఎ ఎక్కువగా రసమలై అంటే చాలా ఇష్టం
అవునా అది బాగుంటదండి ఎట్లా తయారు చేస్తారో నాకు తెలీదు
నా కూడా తెలీదండి
చ్చామా అండి
గులాబ్ జామ్ కాదండి రసమలై ఎల్లో కలర్ లో ఉంటుంది కదండి
ఓకే ఓకే బాగుంటదండి తిన్నారా మీరు ఎప్పుడైనా
తిన్నామండి మీరు తిన్నారా ఎప్పుడైనా
తిన్నా నేను ఇంకా అండి ఇంకేం ఫుడ్ ఇష్టం
నాకు ఇంకా ఫ్రైడ్ రైసూ నూడిల్స్ బర్గర్
ఎక్కువ బయట ఫుడ్ అంటే ఇష్టమా అండి
అవునండి బయట ఫుడ్ అంటే ఎక్కువగా ఇష్టం అండి
నువు బయట హెల్త్ బాగుండదు కదండి
అయిన ఇష్టమే కదండి, బతికినని రోజులు అన్ని కా కావలసినయ్ అన్ని తినాలి కదండీ
ఇంకా అం నాకు బిర్యానీ టే మస్తు ఇష్టం అండి బిర్యానీ లెగ్ పీస్ అన్నా ఆ వచ్చండి
ఓకే ప్రాసెస్ చెప్పారాండి నేనూ నేర్చుకుంటా
ఓకే అయితే చికెన్ కడిగి పెట్టుకోవాలండి మంచి నీట్గా మ్ బాస్ మతి బియ్యం ఉంటే అవి కూడా కడిగి పెట్టుకొని ఉల్లిగడ్డ ఎంచుకోవాలి మంచిగా డీప్ ఫ్రై, మ్ తర్వాత చికెన్ ఉంటది కదా అందులో పసుపు కారం ఇంకా అన్ని ఏసి మసాల లేేసి పెరుగు పోసి కలపాలి
ఓకే
కలిపిన తర్వాత ఈ బాస్మతి ఉడకబెట్టింది ఉంటది కదండి అది చికెన్ పైనేసి మళ్ళా మూత పెట్టి పెట్టేసేయాలి అంతే అండి మ్ అ బిర్యానీ అయ్యిందండి
అవున అంతేనా అండి ఇంత ఈజీయా నాకు ఇన్ని రోజులు ప్రాసెస్ తెలవక కా చేయలేదండి
ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యండి ఈజీగా టేస్ట్ కూడా బాగుంటది
అవునా అండి
హ్మ్
పూ ఇంట్లో ఫుడ్ ఎక్కువ తింటారా బయట ఫుడ్ ఎక్
లేదండి మేము బయట అసల్ అలే దినం ఇంట్లోనే అన్ని తింటాం
అసలే తినరా
అంటే బయట ఫుడ్ నా హెల్త్ కి బాగుండదండి వాంతింగ్స్ అయితాయ్ నాకు మ్మ్ అందుకే ఇంట్లోనే అన్ని తయారు చేసా అయ్యో ఎందుకండి అట్లా
బయట ఫుడ్ కి అలవాటు పడ్డా అండి ఇంట రుచులూ నచ్చక అవునండి
ఇంకా అండి
ఇంకా మీకూ స్వీట్స్ ట్స్ ఇష్టం ఉండదా అండి
ఆ ఉందండి స్వీట్స్ అంటే బయట తీసుకుంటాం కల్ ఉందీ
ఎక్కువ ఏ స్వీట్ తింటారండి
మేము ఎక్కువ కళాఖండ్ అట్లా తింట
అవునా అండి
హ్మ్
ఇంకేదైనా రె రెసిపీ చెప్ ప్పండి నేర్చుకుంటా
మీరే చెప్పాలండి మీకేమ్ వంటలు వచ్చా అండి
నాకేం వంటలు రావండి అన్నం వండడం తప్ప
అయ్యో ఎందుకని నేర్చుకోవాలి కదండి
లేదండి మా ఆయనకు వచ్చండి అందుకే నేను నేర్చుకోలేదు
అవునా మ్మ్.... ఏం చేస్ సరే అండి ఇంకా హౌస్ వైఫా
అవునండి హౌస్ వైఫ్
హ్మ్ ఇంకా అండి
ఇంకా చెప్పాలండి మీకు మీరు బయట ఈ ఇంట్లో తయారు చేత్తర అండి
ఆ చేస్తాం కేక్స్ అయినా అవన్నీ ఇంట్లోనే చేసుకుంటాం మేము ఆ మేడం
గ్రీన్ టీ తాగుతార అండి
లేదు మేము బ్లాక్ టీ యే తాగుతాం
గ్రీన్ టీ హెల్త్ మంచి కదండి తాగాలి కదండీ
బ్లాక్ టీ ఇంకా మంచిది కదండి
బ్లాక్ టీ మంచిదే గ్రీన్ టీ ఇంకా మంచిదండి బ్లాక్ టీ కన్నా
ఊనా గ్రీన్ టీ ఎట్లా దొరుకుతదండి
గ్రీన్ టీ బయట షాపుల్లో దొరుకుత కదండి
అవునా నాకు తెలిదం అవునా
అవునండి ఇ దొరుకుతది బయట
మ్ అయితే ట్రై చేస్తాం
టై చేయండి మా ఇంట్లో ఉన్నాయండి పం ఇయాల అండి
ఆ పంపియండి ఒకరన్న అనేది
ఓకే అండి పంపిస్తాను ట్రై చేయండి
ఇంకా అండి మీరు నైన్ టైన్ లో వెళ్లినారా అండి
అవునండి తిన్నాను నా ఫేవరెట్ రెస్టారెంట్ అది
స్టార్టర్స్ ఏమన్నా ఇస్తారా అండి
అండి
టాటస్
స్టాటర్సా
ఆ అంటే ఫుడ్ చి చి కెన్ లాలీపప్స్ గిట్లా
నేను స్టాటర్స్ ఎప్పుడు టేస్ట్ చేయలే అండి
అవును బోన్ సూప్ బాగుంటుంది కదాండి ఆడ
అవునం ఇదితు బాగుంటది సైడ్ మండి చాలా బాగుంటది
అవును అసలు మండే కోసమే పోతాంమండి మేము నైన్ టైన్ కి అది మైనిస్ కోసం పోతావండి
మైనస్ ఫ్రైడ్ పీస్ కోసం అయితేనే వెళ్తానండి
నేను అసలు మైనిస్లంది అసలు మండీ హె తినను
అవునండి
మ్ ఇంకా అండి
ఇంకా క్వాలిటీ లో వెళ్తారా అండి మీరు
ఆ కల్టి ప్రతి రోజు వెళ్తా అండి నేను. అక్కడ శాండ్విచ్ బాగుంటది శాండ్విచ్ బాగుంటది.
అవునండి శాండ్విచ్ బాగుంటుంది బరగా అయితే సూపర్ ఉంటుందండి.
అవును అసలు ఎతే తయారుీ చేస్తారో ఏమో వాళ్ళు అంత టేస్టీగా వస్తంది.
ఏో అంటే చాలా బాగా ఇస్తారు ఇంకా ఎస్ఆర్ఎంయితే టిఫిన్స్ చాలా బాగుంటాయిడి
రాఘవేంద్రులో కూడా బాగుంటాయి కదా
రాఘవేంద్ర కూడా బాగుంటాయి కాని ఎస్ఆర్ఎం దగ్గర అని చెప్పి ఎస్ఆర్ఎం లో ఎక్కెళ్తాంండి
అవునా నేనైతే రాఘవేంద్ర టిఫిన్స్ అయితే చాలా సర్లే చేసాను కనీ రేట్ ఎక్కువ
నిన్నన్న టేస్ట్ చేసినా బాగుంటాయి కానీ
ఉ పెరిగన్నం చెయొచ్చా అండి.
నేను పెరుగన్నాం తిననుండి.
ఎందుకండి ఏమో దిననంటరూ
నేను పెరుగులో చక్కెర వేసుకొని బనానా వేసుకొని తింటానండి.
బననా వేస్తర
అవునండి
ఓకే బననాా షేక్ ఓకే
బనానా షేక్ కాదండి పెరుగులో బనానా వేసుకొని తింటాను
ఓకే అండి
ఇకా మీరు పేరుకి ఎట్లా తింటారాడి ఆనం లో తింటారా.
ఆ నేను పెరుగు వాటర్ వేసుకొని తాగుతా
అవునా అండి
హ
ఇంకా ఇంకా ఇక్కడ ఏ రెస్టారెంట్ బాగుంటుందండి
ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో అయితే బర్ఖస్ బాగుంటే కానీ నైన్ నైన్ కూడా బాగుంటుది.
అవునం బర్కాస్ అయితే ఆహ్ ఆనీట్ నేన్ ఎకువగా
బర్కా థీసేసిరాన్ అంతే కదండి
అవునంటా అండి నాకు కూడా మొన్న మొన్నన్నే తెలిసి
అవునా ఆ తరమో ఫ్లవర్స్ చాలా బాగుందండి
ఎందుకు తీషేశ్రండి బర్కస్
అంటే జనాలు ఎవ్వరు రాక అంటే ఎక్కువ దానికి లేదు రేటింగ్
అయ్యో అవునా అండి
ఉ ఇంకా అండి
ఇంకా ఇంట్లో బాగుంటాద అండి ఫుడ్డు పాన్పూరి అక్కడ కార్నర్ లో బంటది అండి మొన్న తిన్న దెగ్గర
అవునా పానీపూరి కూడా మీకు ఇష్టమా అండి
అంటే
పానీపూరి కూడా చాలా ఇష్టం అనుకుంటా
అవునండి చాలా ఇష్టం పానీపూరి కూడా ఓకే నే ఉంటా
అవునా అలా చాట బాగుంటదా
ఆ
చాట్ పూరి బాగుంటదా బెల్ పూరి బాగుంటదా
ఇక్కడ స్టేషన్ దగ్గర అయితే అక్కడ దహి పూరి సూపర్ ఉంటదండి
ఉ హు బెల్ పూరినా
ఇంకా చెప్పండి
చెప్పాలండి ఇంకా అండి
తిన్నారండి
తినాలి అండి ఇంకా తిన్లేదు
మీరు ఏమో ఎక్కువగా అంటే స్పెషల్ ఎం వొండు తరండి ఇంట్లో
మా ఇంట్లో అయితే సండే వచ్చిందంటే చికెనే అండి
అవునండి మటన్, ప్రాన్ ఏమి తెచ్చుకోర
టన్ కీమా రిన్ ఫ్రైలే ఎక్కువ తింటాం సూప్ అంటే మనకు కష్టం
అవునా అండి
మీరు
మేము కూడా అంతే అండి సేమ్
ఉం పిల్లలు కూడా
కెను రొయ్యలు అవి కుంటామండి
మా పిల్లలు అయితే అసలు చూపే తినరు
అవునా అండి
ఉం మా హస్బెండ్ అయితే ఫ్రై కావాలిం
ఇంకా చె ప్పండి
ఉం మా హస్బెండ్ కైతే రాఘవేంద్ర ఫేవరెట్ అండి
అవున అండి మా హస్బెండ్ ఐతే ఇంట్లోనే అన్ని కుక్ చేస్తారండి
ఆ అన్నీ కుక్ చేస్తాడా
ఇంట్లోనే కుక్ చేస్తారు
మరి అంత మ మ మంచిగా కుక్ చేసినప్పుడు ఇంట్లో తినొచ్చు కదండి
ఎక్కువ ఆయన కూడా బయట స్ట్రీట్ ఫుడ్ ఇష్టం నాకు కూడా ఇష్టం ఇదిద్దరం ఎక్కువ బయటికెళ్ళి తినేసి వస్తా ఉంటం
అవునండి ఇంకా అండి
ఓకే బాయ్ అండి
ఓకే అండి
బాయండి
ఓకే మండి బాయ్